వినిపిస్తుంద
ఊమ్ చెప్పు
ఏం జేస్తున్నవ్
వర్షం ఎట్లా వడుతుందా అన్ చూస్తున్నా
అవునా వర్షం ఎట్ల వడుతదో మీక్ దెల్వదా ఆకాశంల నుంచి పడిపోతది ఆకాశంల వడుత ఆకాశంల నుంచి
ఆకాశంల వడద్ ఆకాశం నుంచి కిందిక్ వడుతున్ని
అదే మరి ఆకాశం నుంచి వడుతది అంటున్న మీకు అర్థమయితుందా నా భాష ఏమైందండీ నిద్రోస్తుందా ఏం లేద్ ఇప్పుడే బట్టల్ ఆరేస్తే అన్ని తీసేసినా అనమాట
హలో
అ ఏంటిదండి హలో మీ మాటలు ఏం వినిపిస్తలేవు ఏందండి ఏమైంది అలో అలో మైక్ టెస్టింగ్ అలో ఆ విన్పిస్తలే సిగ్నల్ ఉన్న కాడ గూర్చోండి హలో సిగ్నల్ లేదా అండి మీ దెగ్గర
హల్లో
ఆ ఇప్పుడు విన్పిస్సుంది మాట్లాడండి
నా దగ్గర ఉంది నీ దగ్గరనే లేదు సిగ్నల్
అవునా అండి మా దగ్గర అంటే మేమ్ పల్లెటూరులో ఉంటాం అన్న మాట అందుకే అట్ల లేదనుకుంట
వాతావరణం అస్సల్ మస్త్ ఉంటది
అవునండి నాకైతే చాలా ఇష్టం దెల్సా మా అమమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే అనమాట చుట్టుపక్కల్నే ఆళ్ళ ఇంటికి వొయినా మా ఇంట్లున్నా వా పెద్నాన్న వాళ్ళు గూడ ఇక్కడే ఉంటరు చాలా బా ఉంటది అవునండి చాలా ఇష్టం అలో విన్పిస్సుందా విన్పిస్సుంది
మీ వాయిస్ మొత్తం మీ వాయిస్ మొత్తం కట్ అవుకుంటూ ఒస్తుందండి వ అ ఆ ఇంకొస్సుంది
అవునా అండి నీ దగ్గరస్
రాట్లేదు వాయిస్ సరిగ్గా
ఇప్పుడు విన్పిస్తుంది మాకూ బానే మాట్లాడండి
కేమైంది అసల్
నా వాయిస్ కి ఏం గాలేదండి నా ఫోన్ ప్రాబ్లం నా గూడ ఉందండి తిన్నార ఇంతకి
ఉంచుకోని గొనుక్కో సారి అల్లో
తిన్నావా
హల్లొ హలో
ఆ తిన్నరా
తిన్నా తిన్నావ నువ్వు
ఊ తిన్న తిన్న
ఏం కూర
యాల మాది పప్పూ టమాట కూర
ఉహు చికెన్ మటన్ లేదా
మండే వెన్ ఫ్రైడే రోజు బెడుతరూ ఇంకా సండే రోజ్ గుడా
ఉహు ఇదైపోయింది మరి స్పెషల్
మాక్ రేపా సండే చికెన్ పెడుత రండి నైట్
న మధ్యాహ్నం.
న పూరి సండే కదా, రేపు పూరి రేపు పూరి చేస్తారు మాకు హాస్టల్లో.
ఉహు మధ్యాహ్నం ఏం బెడ్తర్ మరి
ఆ ఇంటికాడ ఉంటే మాకేం పెడతారంటే పులిహో ఆ అన్నం ఒక్కటి వండి పెడతరు పొద్దున, మధ్యాహ్నం గుడ అవే తినాలే.
చికెన్ ఉంటది కదండి, ఇంటికాడు ఉంటే మంచిగుం
అవునవును కనీ ఇంటికాడ మా మమ్మీ తెలిసా ఉద్యోగం లేదు అది ఇది అని అంటది ఊకె అందుకే అంటే ఇంటి మా మమ్మీ అనదు, ఇంటి కాడ వాళ్లు అంటరు.
ఉహు మరి పని చేసుకోవచ్చు కదండి ఏదో ఒకటి. అట్లాంటోల్ల మాటలు నమ్మద్దండి.
అవును ఉమ్ ఉండు ఇంకేంటి విశేషాలు? హలో